హాయ్ అండి
హాయ్
వినిపిస్తుంద
ఆ వినిపిస్తుదండి
ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదండి ఖాళినే
మీరు టీవీకి దగ్గరలో ఉన్నరేమో ఇట్లా సౌండ్ వస్తుంది ఇట్లా
లేదండి టీవీకి దగ్గర్లో ఏం లేను
హ్మ్ హు
మ్. ఆ తిన్నా తిన్నారా మీరు
ఆ తిన్నానండి
మ్
మ్
చెప్పండి
ఇంకేంటి మరి విషయాలు
చెప్పండి అండి మీరే
ఏం లేదు ఈ మధ్యకాలంలో ఫార్మసీ గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా ఫార్మసీ
అవునండి
ఫార్మసీ అయిపోయినాంక ఏమైనా ఏమేమి చేయొచ్చు ఏమేమేం చెయకూడదు
ఉ అంటే ఫార్మసీ తర్వాత చాలానే ఆప్షన్స్ ఉంటాయి అంటే ఇంఫామ్ అనేసి మెడికల్ కోని మనేసి అలాగే ఉ ఇంకా జీప్యాడ్ కూడా రాయచ్చు నెట్ ఇవన్నీ
ఉ
ఉ
ఏం చేస్తే బెటర్ అనుకుంటున్నారు
నాకైతే ప్రస్తుతానికి అంతగా ఏం అనిపించట్లేదు అదే చూస్తున్నా ఏం చెయాలి అనేసి ఉ ఉ
మీకేమైన ఇట్లా వైరల్స్ సౌండ్ వస్తుంద
ఏంటండి
సౌండ్ వస్తుందా ఏ ఏమైనా ఇట్లా వైరస్ లాగా సౌండ్ నాకే వస్తుందా ఓకే
ఇంకేమైనా సౌండ్ వినిపిస్తున్నాయా
ఆ అంటే ఇట్లా లైక్ ఇప్పుడు టీవీ ఆన్ చేసినప్పుడు గిర్ మని సౌండ్ వస్తాది చూడు డి మొబైల్ వైరస్ట్ అయితే అట్లా వస్తుంది
అయితే ఏం రావట్లేదు
ఓకే ఇంకేంటి మరి అదే ఫార్మసీ వాళ్ళు ఏమేమి యూజెస్ ఉన్నాయో అనేసి
అంటే యూజెస్ ఉన్నాయండి కాకపోతే ఆ కొంచెం మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు తెలిసిన వాళ్ళు అంతగా ఎవరు లేరు కదా సో అంతగా తెలిదు అంటే మా కాలేజ్ లో ఏంటంటే వాళ్ళు క్లాసెస్ కూడా సరిగ్గా చెప్పరు
మా కాలేజ్ లో కూడా
ఆ మళ్ళీ ఏంటంటే ఉ ఏ ల్యాబ్స్ కూడా సరిగ్గా చెపియరు అందరు కాలేజీలో మంచిగా ల్యాబ్స్ చేపిస్తూ ఫార్మసీ గురించి మొత్తం డీటెయిల్గా చెప్తూ మెడిసిన్ మెడిసిన్ గురించి చెప్తూ అలా చేస్తారు కాకపోతే మా దాంట్లో అవన్నీ ఏం లేవ్ అనమాట ప్లేస్మెంట్స్ కూడా సరిగ లేవ్
అవున
వస్తారేమో కాలేజ్కి
నాకు కళ్ళతో ఉన్నాయండి కొన్ని కానీ అవి కొట్టుకోవాలి బట్ ఎక్కువ మందికి అయితే రావు కొంతమంది రికమెండ్ చేస్తారు. ఇంటర్వ్యూ చేసుకోవచ్చు
హ్
హ్
కె
ఫార్మసీ అంటే బి ఫార్మసీ కన్నా మనం డీ ఫార్మ్ చేస్తే బెటర్ అండి ఫామ్ ఎందుకంటే సిక్స్ ఇయర్స్ ఆ ఫామ్ డి సిక్స్ ఇయర్స్ ఉంటది. సిక్స్ ఇయర్స్ ఉంటది మల్లా డాక్టరే డాక్టరేట్ వస్తది ఏదైనా హాస్పిటల్ హాస్పిటలైస్ లో కూడా ఈజీ గా మన జాబ్ వంది ఇంకా ఫరాన్ కంట్రీస్కి కూడా ఏళ్లచ్చు
అంటే మనం ఫార్మసీ చేసి కూడా ఫార్మ వెళ్ళొచ్చు క మాస్టర్స్ పర్పస్ కి కాకపోతే కొంచెం మనీ ఇగా బడ్జెట్ ప్రాబ్లం ఎక్కువ ఉంటది ఆన్నమాట
ఆ వాళ్ళకి ఏంటంటే సిక్స్ ఇయర్స్ మాస్టర్స్ కూడా కలిపి ఉంటది. కాబట్టి వాళ్ళు ఈజీ ఈజీగా వెళ్ళిపోవచ్చు వెళ్పోనంక జాబ్ జాబ్ ఇష్ ఇత్తర్ ఇంటర్వూ కానీ ఇప్పుడు మనం బి ఫార్మసీ తో కూడా జాబ్స్ ఉంటాయి కానీ ఇండియాలో అంత ఏం లేదు జాబ్ మెడికల్ షాప్ పెద్ద పెద్ద ఫార్మా ఇండస్ట్రీస్ లో
ఉన్నాయండి ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాకపోతే అది గవర్నమెంట్ ఏం కాదు
హ్
దగ్గర్లో కూడా ఉన్నాయి ఆ
కరరి బేస్డైతే ఇలా తక్కువ వస్తది ట్వంటీ కే లాస్ట్ ట్వంటీ థర్టీ మనం ఇండియానే లాగా వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అలా ఆయితే రావు
అంటే మనం ఫార్మసీ ఏసీ కూడా సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు కదా
అవును మేడికల్ కోడింగ్ తో వెళ్ళొచ్చు కానీ మనం మేడి మెడికల్ మెడికల్ ఫీల్డ్ అంటేనే తక్కువ వ
హ్
తక్కువ శాలరీ అండి బీ ఫాం వాళ్ళకి ఇగా మేన మనకి అంత త్త సిటీలో ఈ వాళ్ళు ఏం చేస్తారంటే మరి మెడికల్ షాప్ పెట్టుకుంటే కొంచెం లాభం
హ్
కానీ మెడికల్ షాప్ పెట్టుకోవాలంటే ఎవరైనా గైడెన్స్ ఉండాలి పార్ట్నర్షిప్ ఉండాలి
ఇండస్ట్ ఇండస్ట్రి నుంచి పార్ట్నర్షిప్ ఉన్నానండి మన పే ఐ నుంచి మనకు సర్టిఫికెట్ ఉండాలి లేదుకూడద అనుకుంటే మన సర్టిఫికెట్ కూడా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళు పెట్టుకుంటారు మన పిషీ పెట్టుకుంటే మంత్లీ చాలా మంది ఇప్పుడు ఇప్పుడు మనకి మైక్రో షాప్స్ వాళ్ళందరుూ బిఫామ్ చేసి లేరు బిఫామ్ వాళ్ళే సర్టిఫికెట్ తీసుకొని పెట్టుకుంటారు ఇప్పుడు నేను
అవును
మ ఒక ట్వంటీ టు థర్టీ థర్టీ కే అయినా ఫిఫ్టీన్ కే అయినా ఇస్తారు మళ్ళా జాబ్ ఇంట్లో ఉండి కూడా జెస్కోవచ్చు
అ
ఇప్పుడు అంతా డిజిటల్ మార్కెటింగ్ నడుస్తుంది క
అవునవును
ప్రమోడి చెయడం కొనిపియడం మగే
హ
కానీ ఆలా ఫేక్ ఫ్రాడ్ సూట్ ఉంటాయి కదా
ఆవును
స్టూడెంట్స్ కి ఒక జెన్యుూన్ ప్లాట్ఫామ్ ఉండాలి మరిన్ని కొంతమందికి స్టూడెంట్ లైక్ అప్పుడు పాపం వాళ్ళు హాస్టల్ ఫీ గానీ కాలేజ్ ఫీ గాని కట్టుకోగలుగుతారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళ కద
మీరేమైనా పార్ట్ టైమ్ వర్క్ చేస్తారా
ఆహా ఏం లేదండి ఏం చేయను
ఆ పగ్ చేయాలనుకుంటే బయట చాలా ఉంటు ఉంటాయండి కానీ గర్ల్స్ కి అంత సెక్యూర్ ఉడి బాయ్స్ అంటే చేసుకుంటారు పె పెటల్ బ్యాంక్లను రెస్టారెంట్
ఉ
కన్ గర్ల్స్ క ఎంత లేదు సెక్యూర్ ఏద నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలా బెటర్ అది పర్మనెంట్ ఉండకపోయినా ఒక సిక్స్ ఇయర్ సెవెన్ ఇయర్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉండాలి
ఉ
టూ ఇయర్స్ అని ఉండాలి లైక్ మంత్లీ ఒక సిక్ ఫైవ్ థౌసండ్ వచ్చాయి అంత ఇంకమ్
అవునువును
మీరేమంటార దీని మీల వర్క్ ఫ్రోమ్ హోమ్ జాబ్ ఉండాలా లేకపోతే ఉండద్దా లేకపోతే
వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉండాలి
గల్స్ కైతే మరి ఉండలి
స ఇప్పుడు ఏంటంటే హాస్టల్లో ఉండి చదువుకోవడానికే చాలా కష్టం అవుతుంది అలాంటిది మళ్ళీ మనం జాబ్కి వెళ్ళి మళ్ళీ ఆ ఫుడ్ తినడం యాక్చువల్ గా ఫుడ్ ఫుడ్ వల్లనే చాలా కష్టమైతది అసలు
అవును
ఫుడ్ ఇప్పుడు చదువుకోవాలంటెనే ఇప్పుడు మనం ఏం చేయడానికన్నా ఫస్ట్ మంచిగా మనం తినాలి కదా
అవునండి
టెనే కదా కొంచెం ఎనర్జీ అనేది వచ్చేది ఆ హాస్టల్ లో ఫుడ్ మంచిగా లేక్ పోతే మనం ఎలా ఇంకా అప్పుడు జాబ్ చేస్తే మన ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటే మంచిగా ఇంట్లో ఉంటూ ఆ మనకు నచ్చినివి చేసుకొని తినొచ్చు మన పేరెంట్స్ కూడా ఉంటారు ఆ టెన్షన్ కూడా ఉండదు పేరెంట్స్ కి దూరంగా ఉ టున్నా మనేసి ఊ శి ఉండొచ్చు
అవునండి మళ్ళీ తర్వాత హాస్టల్ ఫీ కాలేజ్ ఫీజ్ లో మనకు అంటూ పాపం ఎన్ పేరెంట్స్ కి కొంచెం ఏమన్నా అవసరం ఉన్నా కూడా వాళిక్ వచ్చే వారికి మనం ఎదురు చూడకుండా మన డబ్బులు మనమే పెట్టుకోవచ్చు లైక్ ఇట్ల ఒక పాత్ జెన్యున్ ప్లాట్ఫామ్ ఒకటి ఉండాలి ఉంటే అప్పుడు ఎక్కువ ఇన్కమ్ రాకపోయినా పర్లేదు ఒక త్రీ కే ఫైవ్ కే సరిపోతుంది మంత్లీ ఆ సరిపో
అంటే పార్ట్ టైమ్ లాగా పార్ట్ టైం లాగా ఓకే కాకపోతే మనం జాబ్ స్టడీ అంత అయిపోయి ఆ స్టడీ అయిపోయినాక మళ్ళీ మనం అట్లా చేసుకోమంటే ఇంత చదువు చదివి దివ్ ఏ కోసం త్రీ కే కోసం మనం వర్క్ చేయలేం కదా
ఈ ఇది మొత్తం బేసిడ్ కాదు కదండి ఇప్పుడు లైక్ మీరు క చదివ అయిపోది చదుయిపోయినంక మీరు ఏం చేస్తారు ఖాళీగా ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు మేమంత సహా ఫ్యామిలీ కయితే ఉండాలి గా అప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు ఇట్లా ఉహు ఇప్పుడు మీది ఇంకా చదువు అవ్వలేదు కదా ఇంకో సంవస్ ఉంటది సంవత్సరమన్నారా సంవత్సరమన్నారా ఉంటది ఈ నర లో మీరు ఈ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మీకు చాలా అవసరాలు ఉంటాయి ఎగ్జామ్ ఫీజ్ అనిలా
ఎగ్జామ్ ఫీజ్ అనేసి మల్లి మనం ఈ అవ హస్ నీడ్స్ కొంతం ఉంటాయి కదా
ఉ మంత్లో ఒక మూడు వేలు ఒక నాలుగు వేలుయినా ఐదు వేలు అయినా మీరు దగ్గరు ఉంటే హాస్టల్ ఫీజు హాస్టల్ ఫీజ్ అయితే మూడు నుంచి నాలుగు వేల వర కుంటది ఐదు వరకి మీన్ అట్లీస్ట్ ఒక నెల ఆ హాస్టల్ ఫీజ్ కట్టుకున్నా మీ ఖర్చులు మీ బట్టలు అన్నిటిని అడవలేము కదా అండి దానికి ఒక జెన్యూన్ గా ఒక ఒక పని దొరికితే బాగుంటది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి
అవునండి అలాని అంటే ఇగ అదే, అదే కంటిన్యూ చేస్తూ ఆ వర్క్ హ అవునండి నేను కూడా చాలా చూస్తున్నా ఎందుకంటే మనకు గుడ కొంచెం హాస్టల్ నీడ్స్ అనేవి ఉంటయి కదా, ఫుడ్ కొంచెం బాగాలేకపోయినా బయటక్ కి కెళ్ళి కర్రీ తీసుకొచ్చుకోవడం అలా చేసుకున్నా ఏం కాదు
కానీ అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనకంత చదిపించుడే ఎక్కువ అని అనుకుంటాం ఇగ ఒక రోజు అస్ లేట్ అయినా వాళ్ళు తిడతారు ఇవ్వలేదు ఇవ్వలేదని అదేగా
అదేంటో మరి మేము ఆ ఎవ్రీ మంత్ ఇచ్చే వాళ్ళకేమో ఆగారు కని మంత్లీ మంత్లీ ఇట్లా ఆపే వాళ్ళకి వాళ్ళని ఏం అడగరు మంత్లీ మంత్లీ ఎప్పుడు ఇచ్చినా గుడ ఒక టూ డే మళ్ళీ ఒక టూ డేస్ ఎక్స్ట్రా అయింది అనుకోండి అంటే ఎప్పుడో ఒక వన్ మంత్ డిలే అయితే మాత్రం మనల్నే అంటూ ఉంటరు. కొంతమంది ఏం చేస్తరంటే అసలు కట్టనే కట్టారు ఫీజు వాళ్ళు మాత్రం అడగానే ఆడగరు.
ఆ
కట్టే వాళ్ళనే ఊకూకె అడుగుతా ఉంటరు
అవు అలాగే ఉంటారండి
ఉమ్
వాళ్ళకు కూడా తెరిసిపోతది వాళ్ళు ఇవ్వరు అనేసి అట్లీస్ట్ వీళేనే ఇస్తరని, అంటే వాళ్ళని గుడ ఏం అన్నటట్టు ఉండది. మా కచుడు ఆ చెప్పే
అంటే ఇప్పుడు మనం కూడా మనకు కూడా కొంచెం రీజన్స్ ఉంటయి కదా అంటే కొంచెం ఆలోచించాలి కదా వాళ్ళైనా కూడా హాస్టల్ వాళ్ళు ఈ మంత్లీ ఎప్పుడైనా ఇస్తరు, తొందరనే ఇస్తారు ఈ మంత్ కొంచెం లేట్ అయిందంటే ఏదో ఒక రీజన్ ఉండుంటదని వాళ్ళు కూడా కొంచెం అ
మనిషులు డబ్బులు ఆలోచన బట్టి ఆలోచించడం మానేసిర్రు
అవునండి
మానేసారు సరే అండి మరి, థ్యాంక్ యూ
సరే ఓకే అండి